హాలూ ఫైన్ హలో
ఏం చేస్తున్నారు
అ
హలో మీ వాయిస్ బ్రేక్ అయితుంది సిగ్నల్ లేదు మీ దగ్గర
అవున నా అధేయ్ ఇప్పుడు
ఉమ్ ఇప్పుడు ప్రాపర్ కినిపిస్తుంది మీ చుట్టుపక్కలంతా మంచిషళ్ళద్దా
మీ అన్నా ఎమ్ చెస్టుంటారు
ఆ
మీ అన్నయ్య
మాన్నయా కుక్
కూక్
ఉమ్ వంటమే స్స్తత్రీ మాన్నయ్య
ఈ రోజులు
మా వదిన ఇంట్లోనే ఉండిద్ది మిషను కుట్టుకునిద్ది తను
అ మీకు భనే జరుగుతుంధి
ఆ
భనే జరుగుతుంధి
ఎవరు
నో వాళ్ళు నీకు ఫ్రీ అవి ఇవి పెడుతున్నారు కదా ఏదో ఒక న్యాయం చేయాలి కదా
ఉ ఉమ్ చదువుతున్నా
సప్లిలీమన్నా ఉన్నాయ
సప్లీ ఒకటి ఉంది
అలదా రాస్తున్నావు మరి సారి క్లియర్ చేసుకో అ సల్
మీ ఫ్రెండ్ కూడా ఇవ్వచ్చుగా మాడికయ ముక్కలో మీరు ఒక్కళ్లే తినకపోతే
మా ఫ్రెండ్కి మా చల్ మాడికి అదన్న మనకి ఇంకో ఫ్రెండ్కి ఇస్తున్నా
ఎందుకు నచ్చదు మీ ఫ్రెండ్కిి
ఆ గడ్డి దనిద్ది అన్నంతిందు
అన్నం మీరే మామిడికాయలు అయ్యియిదింటున్నారు మీరే అన్నం తినరు మీ ఫ్రెండ్ మంచిగే తినిద్ది
మా ఫెండా మా ఫ్రెండు మంచిగ తింటే నాకు మంచిగా ఉండేది నాతో మంచిగా ఉన్నప్పుడు ఆమెగడ్డే తినిద్దండి
మీ ఫ్రెండ్ కి ఏంటంటే మీకు ఎక్కువ పెట్టి మీరు మీరు మంచుగుంటే మీ ఫ్రెండ్ క అది చాలు అని అని అనుకునిద్ది అది మీ ఫ్రెండ్ కున్న మంచి బుద్ధి
అదే మరి నేను కూడా అదే అంటున్నాను నేను తింటున్నా అంటే ఇప్పుడు తన కడుపు కూడా నిండిపోయినట్టె నేను తినాలి కదా అవ అనుకునేది నేన్ తినేది
మీ ఫ్రె మీరు మంచిగా ఉంటే మీకు చేసి చాలా సంతోషించ చ్చిద్ది మీర అది ఎందుకి అర్థం చేసుకోవట్లేదు మీ ఫ్రెండ్ గురించి
ఆ అవునా
అ
కా మీకు ఫ్రెండ్ లేదా
ఉంది మా ఫ్రెండ్ మా స్నేహితురాలు మా స్నేహితురాలుంది
చదువుకుంటుందమాట
ఆ చదువుకుంటుంది
నిలానే ఉంటదా ఆమెగూడ ఉమ్ అవును చాలా మంచిదని చెప్పా ఆమెనుక యోగా
అది నేను మంచి చేసిన మా ఫ్రెండ్కిి తప్పు లాగే అనిపిచ్చిద్ది అది నా దృష్టిలో మంచి ఆమె దృష్టిలో ఆమె గొడవ ఆమె దృష్టి లో
అవు
అందువల్ల ఆమెకి గొడవాలనిపించి ఊకే గొడవ పడతా ఉండిద్దామే
అ ఎమన్నా చూస్తున్నావా ఎప్పుడైనా
ఆ ఎల్ల
ఎప్పుడుో
మొన్న హైదరాబాద్ ఎల్లేసి అచ్చ చార్మినార్ కెల్లా చార్మినార్ చూసి చాలా పెద్దగాంది చార్మినారు
అంతేనా ఇంకా ఎక్కడికి వెళ్ళాలదా
ఆ ఇంకా మేము చర్చికి వెళ్తాం చర్చ్కి ఎళ్ళసొచ్చం మొన్న జనవరిలో
అ మీరు క్రిస్టియన్ ఆ
మీరు ఏదైనా షాపింగ్ చేశారా
ఇంట్లనే కూర్చుంటన్నా. నాకు నచ్చదు తిరగడం.
అన్ని అన్ని విజిట్ చేయాలి కదా.
హ్మ్ నాకు నచ్చుతనే చేయాలి పక్కనోల్ల ఓపినియన్ మీద
నీ ప నువ్వు చేసే పనులన్నీ పూర్తి అయ్యాయా.
నేను చేసే పనులు ఆ పూర్తయిపోయాయి.
ఇంకేంటి మరి విశేషాలు?
పళ్గగములా జరుగుతన్నయి లేవా.
ఆ
నాయి చదువుకున్నయి లేవా.
ఎవరి
అవును మీ హలో ఆ హలో
ఏం చేస్తున్నరు మీరు ఇప్పుడు.
ఆ తింటున్నా నేను ఇంకా తినడమే కాలేదు. మా ఫ్రెండ్ కు ఉంచకుండా తినేస్తున్నా మొత్తం. నేను వచ్చకా తిట్టుకునిద్దేమో. కొట్టినా కొట్టిద్ది.
ఎవరు మీ ఫ్రెండా?
అసలే మెంటల్ది యాడ గొడవబడిద్దా అని ఇగా ఉంచుతనా పక్కన పెట్టేసి మళ్ళా ఆమోతో ఎవరు గొడవపడతరు హ్ రాక్షసి గయ్యాల్ది. మొత్తం గయ్యాల్ మేము కాదు. మీఫ్రెండ్ మీ అలా ఎందుకు ఒకొళ్ళు గయ్యాలు, ఒకళ్ళు మంచోళ్ళు.
అట్లుండకూడదు.
ఆ అసలు బుద్ధనేది ఉండాలి కొంచెం అన్నా ఉండాలి. సో నేను మంచిగ చేస్తాన వాళ్ళు చెడు పనులు చేస్తనే ఉంటరు.
మీ ఫ్రెండ్ కూడా మీ ఫ్రెండ్ చేసేది కూడా మంచిదే అనుకోవచ్చు కదా మీరు ఎందుకు అది చెడు అనుకుంటారు. అది మీకెందుకు నచ్చదు మీకు ఊరి ఊరికే ఎందుకు కోపం వచ్చిద్ది మంచిగా ఉండాలె మంచి స్వ భావం కలిగి ఉండాలి మీరు.
ఆవునా
మంచి స్వభావం కలిగి ఉన్నారు అనుకో మంచిగుండిద్ది మీ ఫ్రెండ్ కూడా మీతో.
సరేండి. హాలిడేస్ ఎప్పటినుంచి.
మాకా మేలో మా ఎగ్జామ్స్ అయిపోయాక.
ఆహా ప్రాజెక్ట్ మొత్తం ప్రిపేర్ అయ్యావా మరి
అది ఇంకా మాది ఇంకా గై మా గైడ్ కి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మేము.
చేయలేదా మరేం చేస్తున్నారు. మరి ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు. ఇంకో వన్ వీకే ఉంది అనుకుంటా ఎగ్జామ్.
మాది లాస్ట్ బ్యాచ్ మా బ్యాచ్ లాస్టు అందువల్ల మాది కొంచెం న్యూ టాపిక్ అంటే కొత్ కొ కొత్త ప్రాజెక్ట్ మాది అందరికి ఇచ్చిన్ లాంట్ ది కాదు అందువల్ల మాది కొంచెం లేట్ అయింది. ఆ అందరివి ప్రతి సంవత్సరం చేసేయి
వాళ్ళే పిలిచి పనికి రా
వాళ్ళివి పనికొస్తేయ్లే గాని మాది కొంచెం మేము కొంచెం ఆ యూజ్ అయ్యే విధంగా చేసినవ్ వాళ్ళే యూజ్ అయ్యేలే గాని మేము ఇంకా హ్యూమ మనుషుల్ని బేస్ చేసుకొని చేశాం
ఇంకేంటి మరి మొన్న చెప్పాడు ఎగ్జామ్స్ రాసిండ్రా మరి. ఏ సారు ఏ సబ్జెక్ట్లు తెలవకుండా
రాస్త
ఎంతో గొడవ పడి ఎంతో గొడవ పడి
మా ఫ్రెండ్ నాతో గొడవ పడుకోకుండా ఉంటే చాలు
అదే గదా ఇంక
ఉమ్
సరే
మా ఫ్రెండ్ నాతో గొడవపడుకోకున్నా నేను చెప్పేది ఏదైనా కొంచెం తను అర్ధం చేసుకునే విధంగా ఉంట్ టే చాలా మంచిగా ఉండిద్ది ఊరికి ఊరికే ప్రతీది అపార్ధం చేసు సుకొని ఆ గొడవ పడితే ఇద్దరికి ఇకా ఎలా పడితే అలా గొడవలు అయిపోయి ఎట్లా పడితే అట్లా ఉంటారు అందుకే
చదువుకొ వాళ్లను బట్టిచ్చుకోకు. జదువుకోని పేర్ తెస్తావని మంచిగ చదువుకొని మంచిగ జాబ్ చేస్కొని వినిపిచ్చట్లేదా?
ఇప్పుడు క్లారిటీగా వస్తుంది.
మంచిగ చదువుకొని మీ అమ్మ వాళ్ళని మంచిగ చూస్
హలో
హలో
ఆ చెప్పండి
మంచి చదువుకొ
మంచిగా చదువుకోండి మీరు కూడా మంచి చదువుకోండి. ఉ
ఆ వినిపిచ్చిందా అండి.
ఇంకేంటి విశేషాలు?
హలో
లైబ్రరీ కెళ్తార?
మ్
న్యూస్ పేపర్లు చదువుతార అలవాట్లేద?
లైబ్రరీ కి ఏళ్తునా
న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉందా హే లో
హలో
లైబ్రరీ కి వెళ్లే అలవాటు ఉందా?
ఆ ఉందండి మీకుందా
మాకుంది నేను డైలీ వెళ్ళి పేపర్ చదువుతా
బుక్స్ ఎం చదవరా
హలో
బుక్స్ ఎం చదవరా?
బుక్స్ కూడా చదువుతాం నాకు న్యూస్ పేపర్ చదవడం అంటే ఇష్టం అందువల్ల
ఎలాంటి బుక్స్ చదువుతారు
స్టోరీ బుక్స్ అంటే నాకు బాగ్ ఇష్టం
ఎలాంటి స్టోరీస్
ఆ నవలలు రచయితలు రాసిన పెద్ద పెద్ద కవ కథలు నవలలు అంటే నాకు బాగ్ ఇష్టం నేను బాగా చదువుతా నాకు చాలా ఇష్టం ఎ అయ్ నా బుక్స్ చదవడం అంటే అది తెలుగు చదవడం అంటే చాలా ఇష్టం
నీకు నచ్చిన మంచి నవలలు రాసే రచయిత పేరుొక్కళ్ళ పేరు చెప్పండి ఇపుడు ఇష్టమైన రచయిత ఎవరు
నేను నా నైన్త్ దాకా బాగా చదివేదాన్ని నా టెన్త్ నుంచి మొత్తం కరోనా అయిపోయేసరికి ఇకేమిీ చదవలేదు నాకు బుక్స్ అనేవి అందలేదు ఏ ఎక్కడ చూ ఎక్కడ చూసినా నాకు నా నేను చదువుకునే ప్లేసెస్లలో నాకు దొరకట్లేదు అలాంటి బుక్స్
అ
అయోధ్య అయోధ్య రామ్ అయోధ్య రామన్న అని ఒక కథల పుస్తకం ఉంది